హలో
హలో క
బాన్నావా
హ్మ్ అవునక్క నువ్ బన్నావా
ఉమ్ బాగున్నాను
బాబు బాందా
బావుంది ఏం టిఫిన్ తిన్నావ్
నేన్ చపాతి పప్పు
ఓకే
అగో
నేను పరాట సొరకై కర్రీ
పాపు ఓకే
ఉ మధ్యాహ్నంకి
మధ్యాహ్నంకి చేసుకోవాలి మునక్కాయ్ కర్రీ చేద్దాం అనుకుంటాన్నా
ఊ
ఉహు
ఓకే వర్షం పడుతుందా మీకు
వర్షం పల్లేదు ఎండగానే ఉంది
ఉహూ మాకు పడేలాగే ఉంది ఎండనే రాలేద్ అసలు
ఆ
హ్మ్
మీరు ఉన్న ఏరియాలో ఎప్పుడు కూల్గానే ఉంటదిలే క్లైమేట్
అవునవును
ఉ
ఊ ఇంకా పాప
పాప పడుకుంది
పడుకుందా తినిందా పాప ఏమైనా
ఉ తినింది తినింది
ఏం తినింది
ఎగ్ తినింది ఎగ్ ఉడుక పెట్టిచ్చిన కానీ హాఫే తినింది మళ్ళా ఆఫ్ వందనీ ఏడుస్తే
ఆ
అది బొమ్ బొంబాయి రవ్వ వేసి కొన్ని పాలేసి కొంచెం బెల్లం కలిపి ఉడకబెట్టి ఇచ్చినా
ఆ అది తినిందా
తినింది తినింది ఇంకా పడుకుంది
ఆహా
ఏం ఏడ్పులే ఈరోజు
ఉ ఈ పాప కూడా అట్లే ఏడుపు ఏడుపు ఎగ్గు తినింది ఇంకా ఏడుపే ఏడుపు తిన్న తర్వాత స్నానం చేపించాను ఉ
రెడీ చేేసి పండ పెట్టేసినావా
ఆ మీరు అప్పుడు ఎక్కడికో ఊరు వెళ్ళారు కదా ఏ ఊరు వెళ్లారు టూర్ ఎళ్ళారు కదా
ఆ మేము చానా ప్లేసులు తిరిగినమ్
ఏమేం ప్లేసులు తిరిగారు ఎలా ఎలా జా సాగింది జర్నీ
జర్నీ బాగా సాగింది మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ వెళ్ళినం
ఉమ్
కర్ణాటకలో సైడు కర్ణాటక సైడ్ ఎల్లి ఉండే ఫస్ట్ ప్లే నేను ప్లేసులు చెప్తా
ఆ
హాలిబీడు బేలూరు ఆ నెక్స్ట్ గోకర్ణ
ఆహ
ఆ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి అది
ఓకే గోకర్ణలో బీచ్ దగ్గర ఉంటాది కదా టెంపులు
ఆ అవునవును
బావుంటాద
పక్కనే ఇంగా పక్కనే ఇంగా బీచ్ పక్కనే అం మేము వెళ్ళినాం గానీ ఈవినింగ్ అయ్యేసరికి మేము బీచ్కి వెళ్ళలేదు ఊరికే టెంపుల్ మొక్కొని అట్లా సైడ్ వెళ్లేేసి వ చేసినాం అంతే వీట్స్ లోకి వెళ్ళాలి
ఉలిపాయ నుంచి చూస్తే
ఉ బావుంటాది బాంటాది దర్శన మా పడి ఆ నైట్ నైట్ అంతా రూమ్స్ కెళ్లిండు హ్మ్మ్ మార్నింగ్ టైమ్స్ అంతా ట్రావెలింగ్ చేసినం
ప్రయోగం చేసినారు
ఉ
ఓకే అక్కడ క్లైమేట్ అంతా ఎలా ఉంది
బాగుంది కూల్గానే ఉంది
ఆ
మరీ కూల్గా ఏం లేదు క్లైమేట్ ఆ ఆ టైం లో పోవద్దని చెప్తున్నారు గాని మా ఇంట్లో కానీ పోయింటే బాగుంది
హ్మ్
బాగా తినింద బాగా పాప కూడా అంతే చేసింది
హలివీడులో ఎలా ఉంది టెంపులు
అలిపిరి లో బాగుంది సూపర్ గా ఉంది టెంపుల్ పెద్ద టెంపుల్ అసలు పెద్ద పెద్ద నంది నందులు పెద్ద న్ శివుడు శివుడికి ఎదురుంగా నంది ఉంటాయం
వాయిస్ కట్ అవుతుంది కొంచెం సిగ్నల్లోకి రాజ్
ఇప్పుడు
హ్మ్
హ్మ్మ్ సిగ్నల్ ఉంది నాకే
ఓకే ఇంకా కుక్కేశ్వర్ లో ఏం టెంపులు ఏం దేవుడు ఉన్నాడు
సుబ్ సుబ్రమణ్య స్వామి ఆ అక్కడ అక్కడ ఏందంటే విశేషము సుబ్రహ్మణ్యం స స్వామి ఒక చోటు ఉండివుంటాడు అక్కడ ఉన్న స్వామిని ఇంకొక టెంపుల్ లోకి మార్చ చింటడు కానీ ఆ పాత దగ్గర ఉన్న స స్వామి మట్టి ఉంటది అక్కడ మట్టి ఆ మట్టి ఫేమస్ అన్ మన్ అందరు టోకెన్ తీసుకొని మరి ఆ మట్టి తీసుకొని పోతుంటారు
మీరు తెచ్చుకున్నారా మట్టి
తెచ్చుకోలే తెచ్చుకోలే
ఏమి
మాకు అవైలబుల్ లేదు టైమ్ చనా ఉ ఉండాలన్నమాట వెయిటింగ్ ఆ ఆ అవును ఉమ్
అ మట్టి తెచ్చుకొని ఏం చేస్తారంట
ఇంట్లో పెట్టుకోవచ్చు నోట్లో వేసుకోవచ్చు రోజు పెట్టుకోవచ్చు విబూదిలాగా
ఉహు
ఉహ్మ్
ఉ
మనం ఆడ పెట్టించుకోవాలన్న కూడా మనం పెట్టరు అసలు అట్లా ఉ దానికంటూ సపరేట్ ఉంటుందండి
ఓకే అక్కడ ఫుడ్ అంతా ఎల ఎలా ఉంది
చ్ ఆ నచ్చ లేదు యావరేజ్గా ఉంది మనకు అలవాటు లేదు కాబట్టి ఏదో ఉంగా ఆ త అట్లా సాగిపోయింది
ఆహా బాగుంది
మళ్ళీ మేము అలివీర్ లో హార్స్ ఎక్కినాము
ఉ ఎన్ని రోజులు పట్టింది ట్రిప్ అంతా
ఉహ్మ్ ఫోర్ అండ్ హఫ్ డేస్
ఉ ఓకే
ఉహ్మ్
ఇంకొకటి ఏదో ఎళ్ళారు గదా అది షిప్ లో షిప్ లోనే బోటింగ్ ఏదో
ఆ బేలూరు బేలూరా కాదు కాదు కొన్నో హోన్నోవర్ కొన్నోవర్
ఆ అదేలా ఉంది ఎక్స్పీరియన్సు
అది గుడా బాగుంది మనకు అన్నీ అది లోపల ఐలాండ్ లోపలే అంతా తిప్తా ఉంటరు లోపల ఐలాండ్ కూడా వస్తుంది అక్కడ లోటస్ లోటస్ ఉంటాయమో అని పోయినాం గానీ లేవు అవి ఏదో త్రీ మంత్స్ అట్లా ఉంటాయంట అంతే
ఉహూ
ఉ ఫొటోస్ మంచిగా వస్తాయి అడ
త్రీ మంత్స్ అంటే ఏ త్రీ మంత్స్ లో ఉంటది
జనవరి ఫిబ్రవరి మార్చి వస్తాయంట
ఉహు
మేము డిసెంబర్ లో కాబట్టి వెళ్ళింది జనవరి లో బాగా వస్తాయంట ఉమ్ అక్కడ షూటింగ్ గుడా జరుగుతా ఉంటది ఎప్పుడైన
ఉ
ఉహు
ఉ
ఇంకా చా అట్ల ప్లేసెస్ కంటే గోకర్ణ ఇవి కుకే సుబ్రహ్మణ్య స్వామి అందరు స్టూడెంట్స్ అందరినీ పిలుచుకొస్తారు బస్సులు ఎసుకొని
అవునా
ఉహ్మ్ మేం పోయినప్పుడు చాలా బస్సులు వచ్చినయి
ఉ మన సైడ్ వాళ్ళు ఎవరు పోరు
ఉ
ఉమ్ అక్కడ సైడ్ వాళ్ళే వెళ్తుంటారు అంటే మన సైడ్ నుంచి వెళ్ళాలంటే చాలా లాంగ్ అవుతుంది కదా
కుకే సుబ్రహమణ్యం స్వామి వెళ్ళినప్పుడు ట్యూ లో ఉన్నప్పుడు మన సైడ్ వాళ్ళు కూడా కలిసి అన్నమాట
ఆహా
వాళ్ళు ఎవరో కొంతమంది ఫ్యామిలీస్ వచ్చిన్నారు
ఉమ్మ్ అవునులే ఇంకా అక్కడ పీర్ల పడుగ చేసారా ఇప్పుడు మొహరం అయ్యింది కదా
ఆ
పీర్ల పండుగ చేశారా
ఆ చేసినారు మేము వెళ్ళినాం కూడా
ఆ
కరెక్ట్గా ఎత్తే టైంకి వెళ్ళినాము
ఆ
ఎంత సేపు కథల్ని కదల అవి ఆడే ఉ
ఉమ్మ్ గుండం కూడా తొక్కినారా
ఆ వాళ్ళు తొక్కినారు
అదే
ఉమ్మ్ తక్కినారు కానీ మాకు కనిపించలేదు
ఉహు
వెళ్ళంటి ఇంగ నేను పాప వెళ్ళినం చూసి వచ్చినం
పల్లెటూర్లలో అయితే బాగా చేస్తారు పీర్ల పండగ కదా
మాకు ఇక్కడ కూడా చేసారంటగాని మాకు తెలీదు అసలు
ఉమ్మ్ అవునా
ఉమ్మ్ ఎక్కడో వేరే ఏరియాలో చేసారంట
ఆ పక్క
ఆ కానీ మొహరం కి మలీదా అని చేసుకుంటారు అది నీకు తెలుసా మలీ దా అంటే వాళ్ళు ముస్లిమ్స్ ఫేమస్ ఒక స్వీట్ ఆ స్వీట్ అన్నమాట
ఆ
ఆ అది ఎలా చేస్తారు అంటే గోధుమ పిండి మామూలుగా చపాతీలు చేస్త కుంటాం కదా ఆ చపాతి ఇలాగే చేసేసి ఉమ్మ్ మనకి సరిపడా ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు చేసుకోవాలి అలా కాల్చుకునేసి చ తిని నెయ్యి వేసి కాల్చుకోవాలి ఆ చపాతీలు అలా కాల్చుకున్న తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలు చుంపేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేయాలి
అదంతా పొడి వేసుకోవాలా చపాతీలు
ఆ బెల్లం కూడా మిక్సీ చేసుకోవాలి బెల్లము ఇది కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని బాగా ఒక ఒక గిన్నెలో వేసేసు కొని అందులో మనము ఈ డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు
ఉమ్
ఇంకా చపాతీను ఈ బెల్లము బాగా నెయ్యేసి క బా కలిపేస్తె ఆ అది మలీద అన్మాట హ్మ్ అంత్ చపాతి పొడిలో ఈ బెల్లం వేసి బాగా కలిపేసి నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అలా వున్ వుండలయినా పోచ్చు లేదంటే ఇలాగా వదిలేయచ్చు అలాగే వదిలేసి ఒక కప్పులో వేసుకొని కూడా తినేసేయొచ్చు
మలిదానా మలిదా
మలీదా అంటారు వాళ్ళు దాన్ స్వీట్ పేరు బాగుంటుంది
మేం కూడా ఒకసారి చేద్దాం అనుకుంటున్నా
హ్మ్ చెయండి చేయండి ట్రై చేయండి నేన్ కూడా ట్రై చేస్
ఒ యూట్యూబ్ లో చూసానన్మాట
హ్మ్ హు
ఒ చాలా మంది చేశారు మళీదా అని బాగున్
అ
నేన్ ఇప్పుడు రాగిలడ్డి చేస్నా ఇందాక
ఓకే ఎలా చేస్నవ్
అది బొంబాయి రవ్వ ఫస్ట్ నేతిలో ఎంచుకోవాలి
రాగి లడ్డుకి బొంబయి రవ్వేస్తారా
ఆ ఉత్తరాయ్ ఉత్త రాయ్ పిండి అయితే అంతా అతుక్కుంటుందని కొంచెం బొమ్బాయ్ రవ్వ వేస్తా
ఓకే
అప్పుడు బొంబై రవెస్తే కొంచెం బాగా తినొచ్చు అన్మాట రవ్వ రవ్వ తగులుతావున్ ఆ ఆ బొంబాయి రవ్వ నేతిలో వేయించుకొని అదే బొంబాయి రవ్వలోనే ఆ రాగి పిండి యెస్కొని కలుపుకోవాల అది కూడా ఒక్ ఫైవ్ మినిట్స్ వేయించుకోవాల బా కొంచెం స్మెల్ వచ్చేదాగా అట్లా
హ్మ్
కలర్ వేరేలాగా వచేను ఏమ్స్ కొని అన్ని పక్కన తీసేసుకొని దాంట్లో బెల్లం కలుపుకోవాలి ఇప్పుడు ఎ ఎంతైతే నువ్ పిండి వేసుకున్నావొ దానికి సరిపడేంత బెల్లం వేసుకొని కలుపుకోవాల
హ్మ్
మిక్సీ ఆడిచ్చేసుకోవాలి బెల్లం అంతా కరగాలి కదా పొడి కావాలి కాబట్ మళ్ళా అంతా మిక్స్ ఆడిచ్చేసుకోవాలి
ఓకే
మిక్సీ ఆడేసుకొని తర్వాత నేచిలో డ్రై ఫ్రూట్స్ ఎంచుకొని ఆ నే అయితే ఆ డ్రై ఫ్రూట్స్ అంతా ఇ ఇ దీంట్లకెస్కొని ఉండలు కట్టుకోవాలి
హ్మ్ హు
నెయ్యి ఎక్కువ పడుతుందేమ్మో కదా ఉంట చేస్
ఆ చాలా చాలా వర్తది
ఉమ్ నేను నిన్న అదేంటి సగ్గు బియ్యము మాకాన్న వేసి పాయసం చేశాను ఆ
సగ్గుబియ్యం మఖానా బాగుంటుందా
ఉమ్ బాగుంది
ఆ పాప కోసమా